ఏ బాగున్నావా
హ్మ్ బాగున్న నువ్వు బాగున్నావా
హ్మ్ బాగున్నా ఏం చేస్తాన్నవ్
ఏం నేను ఇప్పుడే టిఫిన్ చేసి ఫుల్ అయిపోయింటే లేచి వచ్చినం బయటికి నువ్వేం చేస్తా సనావు
నేను ఊరికే అట్లా బయటకు కూర్చొని ఉన్న చెట్టు కింద
హ్మ్ అయితే వీకెండ్స్ ప్లాన్ టి
ఎక్కడికి పోదాము షాపింగ్కి ఏమైనా పోదామా అని ఆలోచిస్తున్నా
హ్మ్ పర్ఫెక్ట్ టైమ్ నేను కూడా కొన్ని డ్రెస్సెస్ కొనాలి అనుకుంటాను నెక్స్ట్ వీక్ మాకి డిపార్ట్మెంట్ ఫెస్ట్ ఉంది
ఆ మరి మాలుకు పోదామా
అక్క మాల్ అంటే నాకు చాలా ఇష్టమే ఏమంటే ఈడ రీసెంట్ గా రీసెంట్ గా చానా ఓపెన్ అయినయ్ కదా మాల్స్ దగ్గర్లోనే పోయ్ చూసుకొని వద్దాం
ఆ ట్రెండ్స్ రిలయన్స్ అవన్నీ వచ్చేసా అంతే కదా
ఆ ట్రెండ్స్ రి రిలయన్స్ విశాల్ మార్ట్ అంట ఎస్ఆర్ షాపింగ్ మాల్ అంట జూడియో విీ స్క్వేర్ ఎంటీ్టో ఉన్నాయి
లాస్ట్ టైం కూడా మనం షాపింగ్ పోయినప్పుడు బడ్జెట్ కొంచెం తక్కువయి ఏం తీసుకోకుండా వచ్చినాం
హ్మ్ బడ్జెట్ తక్కువ ఎమ్ కాదు చనా క్రాస్ అయిపోయింది నీకు గుర్తువుందిలేదో చానా ఎక్కువ అయిపోయింది మనది బడ్జెట్ అనుకునింది ఒకటి కాని దానికంటే ఎక్కువ చేసుకొని వచ్చినాం మనం
అది షాపిింగ్ లో కామనేరా జస్ట్ అట్లా చూస్తామ్ మని వెల్ ఇస్తామా ఇంగ ఫుల్ ఇంగ బాగ్స్ తో కొనుకొన్ని వస్తాం
హ్మ్ అవును కానీ ఆఫర్స్ చూస్తే కంట్రోల్లో ఉండదు కదా అట్లా పేడతారు వాళ్ళ ఆఫర్స్ కొంచెం అట్రాక్ట్ చేసుకున్నట్ అట్రాక్ట్ చేసేస్తాయి అవి
అదే బై వన్ గేట్ వన్ ఫ్రీ అన్నట్టు
హ్మ్
అట్ల చూస్తానే ఇంకా కోనేయాలి అనిపిస్తుంది కొనేస్తాము
హ్మ్ అవును నువ్వు ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ చేస్తావు కదా నేను ఏ చేసి నేను ఆఫ్లైన్ షాపింగ్ చేస్తావా ఎక్కువగా
నాకు ఆఫ్లైన్ షాపింగే ఇష్టము ఇంకా ఆన్లైన్ లో అయితే అక్కడ చూపించినట్టుగా రావు కదా ఆఫ్లైన్ అయితే మా నచ్చింది అక్కడ చూసి తీసుకోవచ్చు
హ్మ్
ఇంకా ఆన్లైన్ లో ఏవన్నా ఆఫర్స్ ఉన్నప్పుడు పెడతావు టా కొన్ని మంచిగా వస్తే పెట్టుకుంటే ఇంగ మంచి ఇది రాకుండా రిటర్న్ పెడతావుంటా
హ్మ్ కానీ మోస్ట్లీ ఆన్లైన్ ఈజీగానే ఉంటుంది కదా అందుకని కొంత మంది కొంచెం ఆన్లైన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట
హ్మ్ ట్రై చేయడం బేటారే నేనైతే ఆఫ్లైనే ప్రిఫర్ చేస్తా ఎందుకంటే అక్కడ ట్రై చేసి కొనచ్చు కదా
హ్మ్ అవునులే కానీ ఆన్లైన్ లో డిస్కౌంట్స్ ఎక్కువ ఉంటాయి కదా
డిస్కౌంట్స్ ఎక్కువగానే ఉంటాయి కానీ ఇప్పుడు ఆన్లైన్ ప్రోడక్ట్స్ అంటే ఇంకా ఎక్కువ మంది ఆన్లైన్ కొంటుంటారు ఇంకా మనం అంటే మన చు చుట్టూ వాళ్ళు ఇంక అదే అలాంటి డ్రెస్ వేసారే అనుకో మనకి వేసుకోవాలి అనిపిదు
హ్మ్ అవును
హ్మ్
ఎక్సంపుల్ మీషో యూజర్స్ చూడు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది మీషో న అసలు వెతికి నేనైతే వెతికి వెతికి ఎవరు తీసుకుొని డ్రస్ తీసుకుంటే ఒకవేళ మంచిగా ఉంటే
కానీ ఇంకా అవి ఇంకా అన్నిీ బాగా ఎక్కువగా దొరికేవు కాబట్టి మీ అందరు అవే ఆర్డర్ పెడతారా మనం కాలేజ్ లో కూడా ఇంకొకరిని చూసి ఇంక వేసుకోవాలని అనిపిదు
అవును లాస్ట్ టైమ్ నేను ఒక డ్రెస్ ఆర్డర్ చేశానా అది పిక్చర్ లో చూసెకి దాన్ని రేటింగ్ కూడా చూసిన చానా ఫోర్ ఫోర్ ఫోర్ పాయింట్ వన్ ఉన్నింది
మరి రియా మరి వచ్చిన తర్వాత ఎట్లుంది రియాలిటీ
రియల్ అసలు మొత్తం డిఫరెంట్ తెలుసునా ఆడ ఆడ ఒక చు ఆడ ఒకటుంది వచ్చిందేమో కొంచెం టోటల్ డిఫరెంట్గా ఉంది ఇంగ అసలు ఆన్లైన్ షాపింగ్ కప్పింగ్ మీదే విరక్తి వచ్చేసింది నకి
ఆన్లైన్ షాపింగ్ ఇట్లే ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్ అక్కడ చూపించిన కలర్ ఒకటి ఉంటే వచ్చేది ఒకటి వస్తది
ఉహ్
సర్లే ఇంకా అహ్ చెప్పు
మాల్ల్లో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేద్దాం అంటే చనాా మాల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చి దగ్గర్లో అంటే ఆ అంటే సిటీలో నుంచి పోతే ఫస్ట్ విశాల్ మార్ట్ వస్తుంది ఇంకా దానికి కొంచం ముందట రిల్ రిలీయాన్స్ వస్తుంది ఇంకా ఆ సైడ్ సిటిఎం రోడ్ సైడ్ అయితే ఎస్సార్ వస్తుంది ఇంకా వచ్చి వి స్క్వేర్ జుడియో వస్తాయి ఎక్కడికి పదాం స్టార్టింగ్
అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచే చూసుకుంటూ పోదాం విశాల్ మార్ట్కుపోయి ఫస్ట్ క్లాత్ సెక్షన్లకు పోదాము ఇక డ్రెస్సెస్ అన్ని చూద్దాం ఏమన్నా ఆఫర్స్ ఏమన్నా ఉంటే
ఉహ్ హ్ సరే అయితే కానీ షూస్ నాకు షూస్ ఒక మంచి షూస్ కావాల కొంచెం వైట్ కలర్ లో
నాకు కావాలబ్బా మా కాలేజ్ లో అయితే ఇంకా షూస్ వేసుకుంటేనే లోపలికి ఎంట్రీ
ఉహ్ అంటే నాకు ఎట్లా అంటే ఉహ్ మా కాలేజీ లో కూడా ఉంది కానీ నార్మల్ గా క్లాసెస్ కి నార్మల్ షూస్ వే వేసేస్తాను ఎక్కడైనా ట్రిప్స్ కి ఇంకా ఈవెంట్స్ కి వెస్ట్రన్ వే లో కొంచెం షూస్ కావాలా కానీ షూస్ అయితే నా బడ్జెట్ కి డేంజర్ సిగ్నల్ ఉహ్ వైట్ మీద కొంచం చూస్తాన్న అంటే ఇట్లా మాల్స్ లో వేస్ట్ గా ఉంటాయి ఇట్లా విశాల్ మార్ట్ లో షూస్ ఏం పనికి రావు కొంచెం ప్రాఫిట్ బాటా వీటిలో కొంటే బాగు బాగుంటాయి షూస్
అదే వచ్చేటప్పుడు అక్కడ ఏదన్నా మంచి షూస్ ది చూసి పోదాములే బడ్జెట్ అంటే ఇంకా ఎప్పుడు ఎప్పుడు ఓవర్ అవుతుంది ఇంకా షాపింగ్ అన్నాక
ఉహ్ అవును నిజమే కానీ వాలెట్ మొత్తం ఖాళీ అయిపోతది మనం ఎంత పాకెట్ మనీ సేవ్ చేసుకున్నా లాస్ట్ షాపింగ్కి వచ్చేలాకి మొత్తం ఏమిటే అయిపోతుంది
మరి ఎంప్టీ అయిపోయినా మరి ఇంటికి వచ్చినాక వాటిని తిప్పి తిప్పి చూడ్డం అదొక హ్యాపీనెస్ కదా
ఉహ్ అసలు షో ఫ్యాషన్ అయిపోతుంది
ఉహు హ్
ఫ్యాషన్ షో షో ఫ్యాషన్ అంటాన్న ఫ్యాషన్ షో అయిపోతుంది
ఆ.... కానీ మనకి ఇంగా అది ఇంపార్టెంట్ పిండి కదా హ్యాపినెస్ హా
ఉహ్ అవును
ఇంకా అప్పుడు కాస్ట్ తీసిందండి మీరు ఉహ్
మ్చ్ బార్గెన్ మాగ్ చేస్తావా నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బయట
ఆ స్ట్రీట్ షాపింగ్ లో బాగా చేస్తా
హుమ్ ఆదోద్ కా బెనిఫిట్ అన్నమాట ఆఫ్లైన్ షాపింగ్ అయితే కదా
ఇంగ మన బార్గెన్ కోనియాల్సిందే అన్నట్టు ట్జుగ మరి నువ్వు
అంటే బా ఒక వాళ్ళ వాళ్ళు ఇవ్వకపోతే కొంచెం ముందరకి వెళ్ళిపోతే ఇంగా వాళ్ళే పిలుస్తారు రండి మేడమ్ తీసుకోండి మేడం అని బిల్ చేస్తారు ఉహూమ్
నీకు సై సై అలా ఉంటదా ఉంగా
ఇ నేనది తెళ్ళవాళని ఎంత అడిగితే అంత తెచ్చేది వచ్చేస్తాను అందుకే నేను మా అమ్మతోళ్లేది మా అమ్మ బార్గెన్ చేసుకుంటునే ఇంక నేను ఎట్టుకొని వస్తాను మా అమ్మకి అసిస్టెంట్ లాగా అంతే
అలా ఫ్రెండ్స్ తో పో కొంచెం ప్రాక్టీస్ అయితుంది బార్గెన్ చేయడం ఇంక అప్పుడ ఏంది హాఫ్ ప్రైస్ కే వచ్చేస్తాయ్ బట్టలు
ఉమ్మ్ అవును చూడాలన కలర్ చాయిస్ లో నేన్ నాకు ఫుల్ కన్ఫ్యూజ్ తెలిసిన అసలు ఏది తీసుకోవాల ఉండే కలర్సే ఎత్తుకుంటా ఎప్పుడు ఎప్పుడు వైట్ బ్లాక్ అంతే ఆ కలర్సే ఎక్కువ
ఇంగా బ్లాక్ అయితే ఇంగా సేఫ్ ఆప్షన్ ఎన్ని ఉన్నా ఇంగా కొనేస్తాము
హుమ్మ్ అవును బ్లాక్ ఎప్ ప్పుడు ఫెయిల్ అవ్వదన్నమాట కానీ బ్లాక్ లో కొంచెం స్కిన్ గ్లో అనిపిస్తుంది నాకు ఎందుకో కొంచెం అది డార్క్ కలర్ కదా నా బాడీ కొంచెం వైట్గా అనిపిస్తుంది అంటే బ్లాక్ కొంచెం బాగటుంది
అమ్ కానీ కొంచెం కలర్ఫుల్ కూడా డ్రెస్సెస్ కూడా ట్రై చెయ్ అట్లా బావుంటది
హు హు హ చేయలా ఇంగా
ఆ ఇంగా ఇప్పుడు ఎల్ సే ఫెస్ట్ ఏదో అన్నావు కదా ఇంకా డ్రస్ తోటే సరిపోతుందా ఇంకా యాక్సెసరీస్ వందా
ఆ డ్రెస్సెస్ ఒక ఎత్త అయితే ఈ యాక్సెసరీస్ స్వామి కమ్మలంట బ్రాస్లెట్స్ అంట ఇంకా చైన్స్ అంటా ఇయర్ రింగ్స్ బ్యాంగ్స్ అన్ని టెం ట్టింగ్ గా ఉంటాయి ఏం చేయాలో ఏమో
ఇంకా ఇంక ఇవి ఎంత ఇయర్ రింగ్స్ అవంతా చిన్న చిన్న ఐటెమ్స్ ఎనుకున్నా కానీ బిల్ చూస్తే నాకు షాక్ అయిపోయి అసలు
నిజమే అసలు డ్రెస్సెస్ కంటే ఇప్పుడు చిన్న కమ్మలు తీసుకోవాలండి హండ్రెడ్ రూపీస్ తెలిసిన కొత్త ఒక స్టోన్ ఉండేది డైమండ్ లాగాది ఆర్టిఫిషియల్ది అవి హండ్రెడ్
ఇంకా ఆడపిల్లకి ఇంకా కమ్మలు చూస్తే నాకు ఆనందం
అవును అసలు కలెక్షన్ ఎంత ఉంటుంది తెలుసా గర్ల్స్ దగ్గర కమ్మలు ఇయర్ రింగ్స్ వి
గ బ్యాంగిల్స్ అన్నా తక్కువ కొంటారేమో కానీ ఇయర్ రింగ్స్ మాత్రం
హు డ్రెస్ కి మ్యాచింగ్ కలరే ఉండాల ఇయర్ రింగ్స్ కూడా
ఊ సర్లే ఇంక అంత ఇంకా షాపింగ్ చేసేపాటికి ఇంకా ఆ ఆ ఆఫ్టర్నూన్ ఏదైనా ఫుడ్డు ఎక్కడ పోదాం ఫుడ్ కోట్ కి వెళ్దామా
అక్కడ బాగుంటుంది అని విన్నా ఆ అక్కడ పిజ్జా ప్లస్ ఐస్ క్రీమ్ బా ఎంతో బాగుంటుంది తిన్నం ట్రై చేద్దం
లేకపోతే డొమినోస్ అన్న పోదాం
ఆ డమినోస్ ఆ రెండు హలార్ కాదని చెప్పినారు అక్కడ అందు కే వద్దు డమినోస్ వద్దులే
ఉ సర్లే ఫుడ్ కోర్ట్ కేళ్న్నా
ఉహు షాపింగ్ షాపింగ్ లో బెస్ట్ పార్ట్ ఎంద తెలుసా
అదే ఇంక ఏముంది కొత్త డ్రెస్ వేసుకొని ఇంకా అక్కడ మిర్రర్ లో షోలు పడ్డము ఫోటోస్ దిగడము
అది అసలు కాన్ఫిడెన్స్ ని చాలా బూస్ట్ చేస్తుందినమాట ఇన్స్టెంట్ కాన్ఫిడెన్స్ బూస్ట్ అయిపోతుంది
సరే మరి వీకెండ్ లో ప్లాన్ చేద్దాం పక్కాగా
అయితే సాటర్డే మార్నింగ్ వెళ్దాం ఓకేనా
ఆ సరే లేట్ చేయకు
ఉ సరే నువ్వు లేట్ అవుతావు మామూలుగా నన్ను అంటన్నావు
లేదులే ఈసారి పక్క త్వరగా ఎల్లిపొదాం ఉ షాపిింగ్ అంటే ఇంగ రేపు ఉ
ఉ సరే బై
ఉ బా డబల్ పెట్టు బాయ్
ఉ సరే బాయ్
ఊ